ఫోన్ కట్ అయిందేవో జెపినవ్ ఇందాక
ఆ ఫోన్ కటైంది. టెన్ మినెట్స్ అయిందా అంటానా నేన్ జుడలేదు
ఉహుహ్ ఏం జేస్తున్నావ్ ఆడిపిన్ ఆపిందా ఏడుపు
ఆపింది. అలా డాడీ కీ వత్తానాడ్ అట్ ఇట్ జేచ్చి సాధురకున్ పన్లో పని
అవునా
ఉహుహ్
ఉ
అయిన ను హైట్ కల్ చేస నట్టు ఉన్నవ్ అయిపోలే
ఐ పోలే
అయితే
ఉమ్ ఏం చేస్తనవు
కాడ్స్ ఆడతారు నేనేమో ఇటు
పోతన్నవ మరి నువ్వు కుడా
ఆ పోతాం పోతాం
ఉమ్ ఇంకా
చెప్పాలి మీరే ఫోన్ మాట్లాడండి ఏం మాట్లాడకోలేదు ఈ రోజు టమాటా ముల్కాయ
టమాటా మల్కాయా
ఆ కానీ తినలే మేము
ఎందుకో
టమాటా ములక్కాయ కూర తినం మేము అందుకే సప్పుడేక వాడుకున్నాం పైకి వచ్చి
ఏంఏసుకొని తిన్నారు మరి
అసలు కిందికే పోలే తింటానికి
ఉమ్ అట్లున్న తినకుండా
ఈగ ఆ కర్రీ ఎట్లా బాగుండదు కిందికిపోయే వెస్ట్ అందుకే పోలే
గట్టిగా తినాలి ఇంటికి పోయి
వాళ్ళు కూడా వేసుకోడు మమ్మని గట్టి తింటలేరా బక్క అయ్యి వచ్చిళ్ళు అనీ
ఉమ్
ఇద పెట్టేది ఒకతీరు ఆడ వాళ్ళు అనుకునేది ఒక తీరు
హ
అ
చెప్పట్లేవా మరి వాళ్ళకు
చెప్పిన చెప్పిన మొన్న కంప్లైంట్ కూడా ఇచ్చినాం సార్కి
ఉ
ఇప్పుడూ ఆ సారు సప్పుడు చేస్తలేరు చూస్తాడు గాని అసలు రెస్పాం గుడ ఏం అయిత లేదు జస్ట్ చూసి ఆ ఆ అంటాడు అంతె చేస్తా మాదిగా ఏమ్ చెప్తా లేదు
ఉమ్
మళ్ళా గ్యాస్గూడా అయిపోయింది మాకు గ్యాస్ అయిపోయిది న అ గ్యాస్ మొక్కలే
ఉమ్
అయితే రైస్ పెట్టిండు జస్ట్ ఆలు రైస్
ఉమ్
మంక్ఎస్ వచినయ్
మీ ఊళ్ళ మంకిన్స్ బాగుంటట్టున్నాయా
చాలా నెన్ ఇకా ఎగ బర్తి
కరిసినయ ఇప్పుడు వరకు ళ్ళన్న
కార్సినయ్ అంటే మళ్ళీ గర్వల ఇప్పటి వరకు అయితే
పోచ్చలు వాట్క కప్ప పళ్ళ
అవి ఎంత చెప్పినా కూడా అంతే పత్తనే ఉంటే
ఊర్ళ తీసుకో ఉన్నా
అవు ఇంకా
ఇకా కోశల్ మక్క టోటల్ ఏరిలా
న మ తెలివదు నాకు మాకు లేదు కదా అది
మా కడ ఎత లేట
పంపుతావాన్నరే
అబతా
అంటే
మీ ఫ్రెండ్ ఇంకొక అమ్మ కూడా మాట్లాడింది ఇంక బాగానే మాట్లాడింది ఛాన్స్ అయితే
హు
చెప్ అని చెప్ప నాకు ఆ సరే అని చెప్ప నేను
ఆమె బట్టర్ చదురుకుంటాందంట ఇంటిక వెళ్ళనికి
ఆహా ఇలా వతున్నా
ఈ వెళ పతుందో రేపోతే లేదు కానీ చదురుకుంటుందంట
నా తోట ఏమో డౌట అని చెప్పింది ఏంతసేపు ఈ మత్తే ఆ మత్తద ఓతా
హ
మరి నువ్వు కూడ ఒక్కదనివే గ
ట్రై చేయాలి
మత్తం గ్రాండ
గ్రాండ్గానే ఉంటాయి
చెప్పతుంది ఎస్సి వాళ్ళు బాగా గ్రాండ్
హు
వాళ్ళు కూడ రెంట్కే ఉంటారు కదా వేరే కాడ ఎన్నో ఉంటాంలాంట
ఆ హైదరాబాద్ లో ఉంటారాంట
అమ్మకి తక్కువ రాలేదు మా గూడె నాగం చెతట్టుంది ఇది
అవునా
హు
కుక్క లే కదా మీకు కుక్కుంటది కదా
కుక్కేటుపోయింది కోతులు బాగా వచ్చినయి
కొట్టనీకి ఎవరు లేర
ఎవ్వరు లేరు నాకు భయం కోతులంటే
ఏగ వాడతాయి
హు
ఇంకా చెట్లు ఉంటే ఇంకా అన్నే ఉంటాయి అవి
ఆవిడ చెట్టు ఉంది మాకు
ఏ అక్కనే ఉంటాయి ఎక్కవ మా ఇంటి గడ కూడా ఉన్నది మామిడి చేత ఆ మామిడి చేత్త దగ్గరనే ఆట ఆడతాయి మామిడి కాయలు కాసినయా పిందలు
ఆ పింద లేసినాయ్
మాయి గూ‌డ మొన్న తెంపినియట కోతులు కొన్ని
మ్.. అవి తెంపుతూనే ఉంటాయి
మవి ఫస్ట్ టైం కాసినవీ
మ్
చిన్నయ్యి పచ్చడి కాయలేమొ లె
మావి పచ్చడివె
మావి గూడ
మ్
మరి ఏమన అట్టకపోయిల్లు మావిడి చెట్టు చెప్పు
అ కట్ట నీకి ఏమున్నాయ్ ఏమిలేదు
చాలు ఏదన్నా ఒకటి పెడతారు వాటికి గనపడకుండుంట అయి
మ్ చూడాలి
ఆ
చూడాలి అంటున్నా
ఇలా బాంబులు కూడా వెళ్త పోతాయి పేలకపోయినావా
బాంబులు పేల్చిన కూడా అయి మళ్ళా వస్తూనే ఉంటాయి
షాపింగ్ ఏ అలా ఉగాదికి మరి
మాకు చుట్టున్నది పండగ లేదు చేయమింగ
ఆవును మీకు లేకుంటే మీ మమ్మీ వాళ్ళకి లేదా
వాళ్ళకు ఉన్నాగానీ నట్ట ఏం పోతాం ఒకవేళ పోతే ఉంటే ఉంట లేకపోతె డౌట్
చ వాళ్ళ వంటచ్చ పో పోత
మ్
మా రూమ్ లో ఖాళీ అయ్యదు మాక్సిమం హాస్టల్ లో కూడా ఖాళీ అయ్యదు
మ్ ఐదుగురే ఉన్నారంటగా
ఐదుగురు ఇట్ల ఐదుగు రుంఇహ
మ్
మేము నలుగురుం రేప్పోతాం
ఏడుష్ణమపోతాంద ఇయ్యాల
ఏడి‌సినామ పోతాంది ఇప్పుడు వాళ్ళ చెల్లొచ్చింది ఆమె ఇంటరు
మ్
ఏమో మళ్ళా ఆమె రమ్మన్నట్టున్నది ఈమె తయారయింది ఏడుత్తంది పోతాంది ఈమె గూడ
పిలుత్తాల అందరు బయట
నా ఫంక్షన్ ఉన్నప్పుడు గట్లే ఉంటది ఇంక అయిపోయినిఅ మి ఫ్రెండ్ తోటి కాల్స్
ఎక్కడ ఇంకా కాలే
హ లో నాతోటి మాట్లాడంటే కార్డ్స్ ఆడుతుంది అమ్మలాడి
అవునా మెసేజ్ చేసింది
నేను మాట్లాడతాను అని చెప్తే మేసేజ్ చే‌సింది ఇప్పుడే బేలెన్స్ చేసుకున్నది
అవునా
అంటే అయిపోలే అయిపోతే కావచ్చ అని అయిపోయి నచ్చుతుంది
పూజో నిమ్మలత్త ఇన్ ఉంట ఇంకా
నతను మాట్లాడిందా
హ ఆ
అయిపోయిన అడుతున్నాయి మీ ఫ్రెండ్ ఈ కాల్స్
ఆ అయిపోయినాయియట అందుకే మళ్ళీ ఎక్కువ ఇస్తా
మేం మాట్లాడతాం అంటే మాట్లాడతే లేదు
అవునా
నైరు మాట్లాడతా ఉన్నాయి
హ
అ
ఫ్రెండ్ తో మాట్లాడకుని తొందార అయిపోంది టైమ్
అవును అ ఇంకా
చెప్పాల ను్వే
తెలిసినళ్ళతోని మాట్లాడితే ఫాస్ట్ గానే అయిపోతుది అలవాటు కాబట్టి
అ ఏ నైట్ మాట్లాడుతుదంట
హ
వీళ్ళు ఎట్లా లేరు వీళ్ళ ఎట్ ఉంటే బాగా వ అల్ల చేసిదని మరలాలే